ఆ
ఆ
చెప్పు అ.
ఇవ్వ. హలో.
హలో.
ఏమైంది, ఏమైంది.
చూస్తున్నా చూస్తున్నా లే.
అ.
ట్ట ఏమైంది.
అచ్చినయ నీకు.
ఇప్పుడెందుకు.
నీకంటున్నా నాగాదు.
ఇప్పుడెందుకు, ఇప్పుడే గాదు. నువ్వు నాకు కాల్ జేస్తావ్ జూడు, అప్పుడు జెప్తా.
అచ్చా.
చెప్పు, ఒక రోజు ఒక రోజు నాకు సుమిత్ కనిపించిండు సుమితు. మోన్ననే, లావయిండు గదా.
అలా, మేము మాట్లాడుకుంటలేం గ.
నవ్వుకుంటా ఒతున్నడు ఆ.
కానీ మేం మేం, మాట్లాడుకుంటలేం.
ఎందుకు.
ఓ అది బాగా పెద్ద స్టోర్ అయింది, అప్పటి నుంచి మాట్లాడుకుంటలేం.
టూ ఇయర్స్ అయితుందేమో. నేను ఉన్నప్పుడు మాట్లాడుతుండె, అప్పటి నుంచి స్టాబ్ జేషినవ్ నువ్వు.
ఆ అప్పటి నుంచే మాట్లాడలేదు, బయట కలుస్తే ఎదో అప్పుడప్పుడు ఇట్ల. ఆయ్ బాయ్ అని చెప్పుకుంటా గని, ఇట్లా ఎళ్లేదన్నట్టుగా.
అవునా, సుమిత్ ఏం జేస్తున్నాడు.
ఆడ అటెండర్ జేస్తుండు.
అటెండరా.
ఊమ్.
ఎక్కడ.
ఏకలవ్య, ఏవి కేవి విగ్గర.
అవునా.
ఊమ్.
సరే ఆగు.